ఆ ఇది ఇప్పడిది లైఫ్ లాంగ్ పెట్టుకుంటే మనము ఒకవేళ హండ్రెడ్ ఇయర్స్ ఉంటే నైంటీ సెవెన్ ల్యాక్స్ ఇస్తడు సారి నైంటీ టొంటల్ సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ ఇస్తాడు బట్ ఎవ్రీ ఇయరు మనకు ఎయిటీ తౌసండూ కంటిన్యూస్ మళ్ళ
ఇది అట్లా కాదు నేను చూస్తున్నాను సమ్మార్ షూట్ టెన్ ల్యాక్స్ పెట్టిండు మీరు పంపించిన స్క్రీన్ షాట్ స్క్రీన్ షాట్ చూస్తున్నా సమ్మర్ షూట్ టెన్ లాక్సు టెన్ లాక్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ డు బోనస్ పోను సారి బోనస్ ఫిఫ్టీ తౌసండ్ ఫిఫ్టీన్ ఇయర్సు టెన్ లాక్స్ ఫిఫ్టీన్ థౌజండ్ ఎక్స్పెక్టెడ్ మెచ్యూర్డ్ అమౌంటు ట్వంటీ ఫోర్ లాక్స్
అక ఎవ్రీ ఇయర్ కవరేజ్ పెరు కుంటస్తుంది ఎట్లాం తే
అయి నాకు పంపింది బేనిఫిట్ ఎక్సెల్ ల పంపి చంపేసిపోదు అది మా ఇయర్ వై
ఇయర్ వైజ్ అన్ని ఉంటయి అన్నీ ఉంటయి
హా హా
ఉ గివి ఈ టర్ము ప్లస్ రిటన్ బయలులేక పని చేస్తాదనట్టు స
అ
అదే మన ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తేదో మనీ బ్యాక్ అంటే ఎవ్రీ ఫిఫ్త్ ఇయర్ లో మనకు సగం అమౌంట్ ఇచ్చేస్తారు ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి మనం కట్టిన ప్రీమయం లో సగం ఇచ్చేస్తాడు మిగతా సగం దానికి మళ్ళ లాస్ట్ లో బోనస్ అన్ని కలుపుకొని లంసం మం ఇస్తారు ట్వంటీ ఫిఫ్త్ ఇయర్
ఆ ఇప్పుడు నాకు పంపిందాని గురించి మాట్లాడుతరా వేరే దాని గురించి మాట్లాడుతున్నర నాకు పంపింద్దానిగురించి మాట్లాడతునారా ఆ
కాదు కాదు ఇది లైఫ్ లాంగ్ అదేమో ట్వెల్వ్ ఇయర్స్ బట్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కి మనం గట్టింట్లో సగం చేస్తడు ప్రీమి
కాదు కాదు ఫస్ట్ ఫ నను చూడూరి నను చూసినంక దిరిమ్ ఎంటిదనో
ఆ ఓకే ఇది పంపి తీసిజుడు
సారె నేను చూసి మళ్ళీ కాల్ చేస్తా హలో మీరు పంపించేయండి చూసి మళ్ళీ కాల్ చేస్తా టెన్ డెస్ అయిపోయిందా
దింట్ల ఆ ఎవ్రీ ఇయర్ ఎట్లా అంటే నార్మల్ కవరేజ్ ఎవ్రీ ఇయర్ వన్ ల్యాక్ దకా పెరుగుతుంది వన్ ల్యాక ఫిఫ్టీ థౌసేండ్ ఎం
కాదు ఇప్పుడు నీ దగ్గర ఉన్నది నీ నాకు పంపియి జీవన్ ఉమంగు మాట్లాడుతున్నా మీరు ఏది మాట్లాడుతున్నారు ఆ ఒక్క నిమీషాం అది ఓ నేను ఒక నిమిషం ఆ ఇప్పుడు పంపిచిల్లు ఒక పీ డి ఎఫ్ పంపించినా అది ఓపెన్ చేస్తున్నా
పని చేస్తే ఏజ్ ఇయరు ప్రీమియము కమ్యూనిటీ ప్రీమియము బోనస్ అన్ని రాశివున్నది ఎక్సల్ దీంట్లో నార్మల్ కవరేజ్ జుడండి అ ట్లో ఫస్ట్ ఇయర్ ఏమో టెన్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ నెక్స్ట్ ఇయర్ లెవెన్ ల్యాక్స్ మళ్ళా ఆ నెక్స్ట్ ఇయర్ లెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అట్ ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీ థౌసండ్ పెరుకుంట ఎళ్తుంది
కమరే కవరేజ్ పెరుగుతావుంది అవును
ఆ కవరేజ్ అదే యాక్సిటెంట్ టల్ అయితేనేమో డబ్బులు ఉంటాది. యాక్సిడెంట్టలైతే ఇక ఒకవేళ మనం స్ హండ్రెడ్ ఇయర్స్ లో ఏమన్న అయిందనకో సిక్స్టీ సెవెన్ లాక్స్ మనకు నామినికిస్తడు ఒకవేళ మనమే ఉంటే ఆయి కుంటే దానికి సిస్టీ సెవెన్ లాక్స్ మనకు మన రిటర్న్ తీ మనచేత్కి ఇత్తడు లేదు నేను హండ్రెడ్ ఇయర్స్ నే బత్ ఓ ఉండన అనుకుంటే మనం ఏజు అటే తక్కువ వేట్కోవచ్చు
ఆ మధ్యలెప్పుడన సరండు ఎసుకోవచ్చు కదా ఏముంది అండ్లా సరండు ఇయరా సరండర్ ఏయోచ్చు కదా
చేయరాదు అంటే మనం ఫస్ట్ చూజ్ చేసుకోవాలి ఈ ఆ
ఓప్
ఇక్కడ మల్ల లోన్ లోన్ కవరేజ్ ఉంటది లోన్వి కూడా తీసుకోవచ్చు. దీన్ని పెట్ట్కొని, మాస్సిమం నాలులక్షల ఇరవై వేలు ఇస్తర్ అట్ల ఇ ఇదేట్ల అంటే టర్మ్ రిటర్న్ బ్యాక్ లెక్క పనిచేస్తది
లేకపోతే రాదు కదా ఇన్సూరెన్ కమిషన్ రిటర్న్ బ్యాక్ పని చేస్తది కానీ కమిషన్ అంత అంత పెద్ద అమౌంట్ ఐతే లేదు టర్మంటే మళ్ల పెద్ద కవరేజ్ కావాలి కదా ర్యాలీ యో
ఆ ఇగ అంటే రిటర్న్ కూడా తీసుకుంటున్నా కాబట్టి టర్మ్ లెక్క కూడా పనిచేస్తది అంటున్నా
ఓకే
ఆ ఇ
ఇక్కడ అడ్వాంటేజ్ యాక్సిడెంట్ల కవరేజ్ యాక్సిడెంట్ల కవరేజ్ ఎట్లా యాక్సిడెంట్ల యాక్సిడెంట్ల ఎట్లా ఇది అదే ఇ
ఆ రిస్క్ అయితనే యాక్సి డెంట్లో రిస్క్ అయితే డబుల్ డబుల్
అడ్డగులో! ! ! ! ! ! ! ! ! !
ఉమ్ ఇంకా వేరే రైడర్స్ ఉంటాయి కాని అవి ఆప్ట్ చేసుకుంటే ఆ రైడర్ అప్లికబుల్ అయితాయి
ఆ
అన్న
ఓకే
మనీ బ్బ్యాక్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది అది ఉన్
ఇది ఇదిగా
ఏ వినపడుతుందా ఫార్టీ ఫైవ్ కాదు కాబట్టి ఆ ట్వంటీ ఫైవ్ మనీ బ్యాక్ ఖలీఫ్ ఫార్టీ ఫైవ్ ఏజ్ ఇవరకే పాటిక తర్వాత వాళ్లకు లేదన్నట్టు ఆ పాటిద ఇంకా తీసుకోవచ్చు తర్వాత తీసుకురా
ఉమ్
కట్టిన దాంట్లో సాగ్
సరే ఇప్పుడు మన ఇప్పుడు అది కాదు ఫార్టీ ఇవన్ అయి ఆ ఏ ఫార్టీ ఫైవ్ క్రాస్ అయినాక వద్దులే డిస్కషన్
ఉమ్
ఫార్టీ ఫైవ్ క్రాస్ అయినాక దాని డిస్కషన్ ఏ వద్దు
ఓకే అ
ఉమ్ సరే నేను చూస్తాను నేను కంపేనీ చేసుకుంటా ఇప్పుడు అది మీరు ఉంది మీ పాలసీ ఉంది కదా టాటలో తీసుకున్నారు టాటా టాటలో అది ఎన్ని ఎయిటీ ఇయర్స్ వరకా సెవెంటీ ఫైవ్ ఎప్పుడో రేట్ మీద
అది సెవెంటీ ఫైవ్ తే అనుకుంటా
సెవెంటీ ఫైవ్ ఏనా ఓకే
ఉమ్
కానీ మంచిది పెట్టేది కూడా ఎక్కువ పెడితే అయిపోతుంది కదా మీరు
అది ఇలా శాలరీస్ని ఉంటుంటాది కదా
అవును ఉంటది కానీ కవరే రాలేదా మీకు
మ మ ఆ అంతే అనుకుంటాం మ్ అంతే అంతే అనుకున్నాం అదే అదే పెట్టినం అంతే స
అద అదే ఆ అర్థమైంది. ఇంకోటి ఆ ఓకే సరే మరి ఆ
సరే అన్నా మ్
ఓకే అ హలో
ఆ
నువ్వేదో మాట్లాడ
వినిపిస్తుందా వదినా
ఆ వేచ్ పోయింది ఫోన్ ఇచ్చి నాకే ఇచ్చి పోయింది.
ఇచ్చిపోయింద మళ్ళ ఇచ్చపోయిందా ఏం చేసావ్ స్కూల్ స్కూల్ నుంచి వచ్చిండ చిన్నోడు చచిన్నోడు వచ్చిండ స్కూల్ నుంచి హలో
ఆ
చిన్నోడ్ వచ్చిండా స్కూల్ నుంచి స్కూల్ నుంచి వచ్చిండా అంటున్నా స్కూల్ నుంచి వచ్చాడా
కాలేజ్ కాలేజ్ కాలేజ్ కాలేజ్ పోలేదు
ఏ డుమ్మా డుమ్మనా పెద్దోడ్ గుడ్నా
ఆ అంటే డుమ్మా డుమ్మా
ఇద్దర్ డుమ్మానేనా
ఏ లేలేదు ఆయన పొయిండు స్కూల్కి కాలేజనే పోలేదు
కాలేదైతే పోలేదనా
అరె ఒరే
ఆఫ్ డే నా మరి ఏమో
స్కూల్ అయినాక మాత్రం ఫోర్ వరక్ ఉంటది. స్కూల్ అయినాక మాత్రం ఫోర్ వరకి ఆ ఫోర్ వర స్కూల్ అయినాక కాలేజ్ అయినాక మాత్రం ఫైవ్ వరకి కాదు కాదు ఇల్ల్ ఇల్ల్ చిన్ననా ఆడేక మా ఫోర్ర్ కుఉంట చిన్ననికి పెద్దానికి మాత్రం ఫైవ్ వరకు ఉంటదు
ఉమ్ ఓకే ఓకే అదే మ ప ఆరుకె పెడ్తరు కదా ఇంకా సంబధ స్టార్ట్ అయి కదా అంటే లేదా ఓయ్ హా ఫోర్ ఓ క్లాకే అఫడేనా హా ఉమ్ అమ్మ చీటింగ్ ఓకే ఓకే ఆ అయింద లంచ అయిందా లంచ అయిందా అనా హలో వినిపిస్తలేదు కావచ్చు సరే మరి కట్ చేస్తా హలో